అ ఆ వినపడతాంద
ఆ వినబడుతాంది పిన్ని
చెప్పు ఏం చేత్తన్నావ్
ఏం చేత్తాను
నేను కొన్ని బట్టలు ఉంటే పిండింటే తిన్నారా
అంతేనా ఆ మంచిగనే ఉన్న పిన్ని ఏం చేత్తాలు మంచిగనే ఉన్నాం పిన్ని అయిందా వంట
ఆ బట్టలు ఉంటే పిన్ని పిండిండ్రా కొన్ని
బట్టలు ఉంటే పిండి వినబడతాంద సిగ్నల్ లేదా
నాకు వినబడతాంది నీకు వినబడత లేదా బటు మాట్లాడతాను కాని
సిగ్నల్ సిగ్నల్ ప్రాబ్లమ్ లా
ఆ ఆ చెప్పురా
పాస అక్కచ్చి అప్పుడు అక్కచ్చిందా
ఎక్కడికి
హలా
ఆ ఆ అక్కె అక్కెక్కడకిరా పాస కట్నా ఆ నేనే పోయినటు నేనే పోయి నంబర్ తెచ్
నువ్వే వచ్చినవా
నువ్వు ఇక్కన్
అవునా ఏ నేను అప్పుడే బయలుదేరినా లేదు లేదు మన్ననే పోయేదాన్ని ఆగిన వీళ్ళు వచ్చిల్లు కదా వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు పోయిండప్పుడు పోతన ఆ
ఆ మంచిగున్నారా మీ కోడన్లు
అయో వీళ్ళు పోయిల్లు కదా అని నేను మంచిగనే ఉన్నారు పిన్ని, ఎవళ్ళక్కడికి పోయిల్లు కదా
పోయిర్రా ఈడ్నే ఉన్
ఆ భూపాలపెల్లికి పోయిల్లు వాల్లు నిన్ననే
ఆ
పైంది
అవునంటి, మా అమ్మీ వాళ్ళు కూడా కనవడలే నాకు అప్పుడు
ఆ అమ్మకు చాతనైతలేదు, నడువు నొప్పి బాగాలేెత్తందని పండుకొనే ఉంటాంది. ఇయ్యాల లేవలేదు.
అందుకేనా కనబడలేదు. కనవళ్లేే
ఆ ఇవాళ లేవలేదు గాని నిన్న వదినే చేసింది. అవునా, అయితే వా త్వయింది, నడవక్కోలింటికి పోయింది.
ఆహా అటు పోయిందా, ఏం వంట చేసినవ్?
లేదని, నేనింకేం చెయలే పిన్ని ఇంత ముందుకే వచ్చిన
ఉమ్
ఇంత త ముందుకే వచ్చినా, వచ్చి ఇట్లా కూసున్నా ఇక నీకు ఫోన్ చేసినా ఇక చేయాలి వంట చేయాలె, కొంచెం అయనాక ఇక కూరగాయలు తీసుకొస్తా అన్నడు.
ఆ ఏం తిన్నరు మధ్యాహ్నం?
మధ్యాహ్నం అక్కడనే తినొచ్చిన, అదేంటిది చిక్కుడుగాయ వొండిన్దమ్మ.
ఆ టమాటా వండి ఎగ్ బాయిల్ చేసినా. ఇగా తినాలే, ఈ పొద్దుందాకా పడుకొనే ఉన్నా పనిపని అసలు ఎండ కు ఏం బయటికి వెళ్ళబుద్ధయితాంది.
ఎండ కొడతలేదా?
గోరంగ కొడతాంది అసలు నాకు రెండు రోజుల నుండి పేషెంట్ లెక్కనే ఉన్నా నేను అహ్హ్హ్ ఆ ఎండాకు తట్టుకోలేక బయటికి ఎళ్తలేను నేను కూడా.
అవునా, ఏమున్నాయి మెషన్ కుట్టుకుంటూ కూసుంటాన వచ్చు
మిషన్ మూడునాలుగు రోజుల కాడికెల్లి కుడతలేదురా, ఎందుకంటే? అ చెల్లొచ్చింది అసలు, అయ్ మే ఏమైతాది బాపమ్మ?
ఆ
ఆ కన్నాపరేషన్ చేసుకున్నది ఇగ ఆ ఈ ఇంట్లో పనే అయితాందెక్కువ, నాక్కూడా సరిపోతలేదు. స్టామిన
సరిపోతది ఇగ అన్ని చేయాలంటే
ఆ ఇం
ఇటు ఈ పని చేసుకొనుడు, అటాపని చేసుకొనుడు.
సరిపోతలే
ఏం జరిపోతది
ఇ తనం నిమలంగానే ఇక రేపు పెట్టాలె మిషన్, పెడితే మ నిన్నొకటి కుట్టి నిజానికి ఇవాళ అయితే అసలుకె లేదు.
ఆ
రేపు ఒక్కటి కుడత.
ఇప్పుడు చెల్ల ఇంటరా
ఆ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింద్ర.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? ఎన్నమే
చిన్నాన సెవెంత్
సెవెంత
చిన్నోడు ఫిఫ్త్
ఆహా
వాళ్ళు హస్టల్లలనే ఉంటరు
మ్
నెక్స్ట్ చిన్నోడికే ఎయ్యాల హాస్టల్
హాస్టల్లో ఎత్తవ
ఏసుడే ఇంటికాడ ఉంటే బడి తప్పితాండు ఊకే నాకు గోస అయితుంది
ఆళ్ళు హాస్టల్లో ఉంటేనే వాళ్ళు కూడా నిమ్మల్లా గుంటారు
అవును ఊకే నాకు ఈ బాధ ఉండదు వొరుడు వాళ్ళు కొంచెం ఫ్యూచర్ ప్లానింగ్ మంచిగా ఉంటే ఎట్లనైనా బతుకుతరు
అవును ఆళ్ళు ఇప్పుడు మంచిగా చదువుకుంటేనే కదా ఎట్లానైన చేసుకొని బతుకుతరు
అదే అనుకోని నేను కూడా చెప్తాను బాబాయ్ కి
మ్
ఆళ్ళని మంచిగ చదివియాలి ఫస్ట్ అనే చెప్తాను
వాళ్ళు మంచిగా చదువుకున్న అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు
ఆ ఇగ మనం ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన పని ఉండదు దల్పి మనకు పెట్టినా పెట్టకుండా
కాదా మరి వాళ్ళు మంచిగా బతుకుత అయిపోతే
మ్
వాళ్ళ కోసమే కదా కష్టపడేది
ఏం చేత్తనవ్ మరి షాపింగ్లు ఇట్లా చేసిర్ర
అక్క పిన్ని
షాపింగ్ ఇట్ల ఏవన్న చేసి
షాపింగ్ లేం చేయలే పిన్ని ఎక్కడ షాపింగ్ చేసేటట్టు లేదు ఇప్పుడు విప్పట్ల ఇప్పట్లో ఏం లేవు కాబట్టి ఏం చేసేది లేదు
మ్
ఇగ కొంటే మామూలుగా బట్టలు ఏం లేవు ఇ మునపట్లయితే ఏం లేవు అయి కూడా పెళ్లి లేవు హాయ్ హెల్లులు లేవు షాపింగ్లు లేవు
బస్ స్టాండికి దగ్గరనేనర మీకు ఇల్లు
ఆ దగ్గరనే పిన్ని అంటేగ ఇటు కాసిపేట సైడ్
ఆహా అటా మ్
అత్తమ్మ అటు రూమ్లు దొరకక ఇటు తీసుకు ఇటు ఉండి తర్వాత అటు చూసుకున్నాం అనుకొనే సరికే ఎక్కడ ఇగ ఇటే పోయినం
తేంగాతి మనకి మంచిగా ఉంటే అయ్పే ఎక్కడైతే ఎంది
ఏ స్టార్టింగ్ లో ఎట్లా అయినా కొత్త కొత్త అనిపియద
కొత్త కొత్త అనిపించి ఇబ్బంది అయితది
ఆ ఆ మనికి ఎవరు తెలేవదే ఎతుండ
కూతురి ఇట్లుంటే అటు
మామూలుగా కోతులు ఎక్కువ రావు ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి వస్తాయి ఇగా రెండు మూడు వస్తాయి ఇగ మరళ ఎప్పుడు అమాస పున్నానికి వస్తాయి అవి
ఇక్కడ చూసినావు కదా ఎట్లాన్నాయో
ఆ మాందాకు మాందాేనా
ఏ గోసా ఇల్ అందు నాకైతే
వాడుతనే ఇగ ఇంట్లో పని చేసుకున్నడు కుదరదు బయట పని చేసుకున్నడు కుదరదు ఇ వాటిని చూసుకుంట ఉంండడాలే
న నెలుారట అమ్మకిలి అరటచ్చిన నేను నేను అమ్మకి వెళ్ళి వచ్చిన ఒకసారి తలుపు దగ్గర పెట్టి
ఆ
అమ్మక వెళ్ళ వచ్చినా పలు పోతున్నాయి పోతున్నాయి అనుకుంటున్నా అచ్చి లోపల చూసినాయి తలుపులు తీసి నేను ను ఎటు పోతున్నాయి అనుకున్నా నేను మెల్లగా వచ్చేసరి కి మా ఇంట్లోనే అన్ని తీసినాయి ఆగమాగం చేసినాయి అమ్మతోనే అమ్మతోనే మాట్లాడున ఆరోజు అరే శవంతి అటే పోతానే రా అని అంటేనే ఉన్నది నేను డోర్ పెట్టి ట్టినా అక్క నేను చెప్తాన ఇంకా మమ్మీ చెప్తా అంటే కూడా నేను డోర్ పెట్టినా అంటాన ఏ జూడు చి మంచిగా తలుపులు తీసిన ఇంట్లో వచ్చిన అంతాగమా చేస్తే ఇక మొత్తుకుంటే ఇగ మా అక్క వాళ్ళ వాళ్ళు వీళ్ళచ్చి అందరుూ కొడితే మళ్ళీ వెళ్ళిపోయినా
మాకి అయితే రోజ ఇంట్లో కస్తానయి పిన్ని రోజ ఇంట్లో కచ్చడేపోవుడే
ఆ జాగ్రత్త పెట్టుకోవాలిగా సామాన్
సామానయి బయట ఏమం టదు కాని ఇంట్లో ఇంట్ దాకా రావు గావు బయట ఉట్టి డోర్ ఉంటే అది థిస్ చో లోపలికి వత్తాయి సుతై అది వచ్చే లోపల మేము ఇటు వస్తాం కదా ఈ డోర్ కడుకి వచ్చేసరికి పోతాంటాయి మళ్ళా
అవి ఉ పని అయిందా మరి
ఇంకెక్కడ పిన్ని ఇగ చేసుకోవాలే
ఏనాదుర్బడు గీళ్ళపడు తుడుసుడు
ఏే తుడవాలి తుడుచ అంటేగా ఎట్లాగో రేపు దుడుతా కావచ్చు అల్లుండి దుడుతా దులుపుడు ఏం లేగాని ఊడ్చుకోవాలే ముడవాలే వంట చేయాలి గిన్నెలు ఏమన్నా ఉంటే తోమాలే ఉన్నాయిలేని ఉ
చెప్పురా ఇంకా ఏంటి విశేషాలు
నే ఏమున్నా పిన్ని ఖాళీగానే ఉంటాను ఇంకేమీ ఉంది ఆ మా ఇక్కడ అక్కడ ఎట్లుంటారుో ఇక్కడ కూడా అట్లానే
అట్లాండే అవి
ఆ అది ఇప్పుడు మనం ఎట్లా కూర్చొని మాట్లాడుకుంటామో ఈడ కూడా అట్లనే కూర్చుంటాం మాట్లాడుకుంటాం సేమ్ ఇగ అట్లనే అంత
టైమ్ పాస్ అయిత్
ఫ్రీగానే ఉంటారు ఇంకా అక్కడ కంటే ఇక్కడ ఇంకా బాగా టైం పాస్ అయితది ఉంటారు గానీ ఇటు అట్లు ఉండదు పిన్ని అంటే కొంచెం అందరూ కిరాయిలకే ఉంటారు అన్నట్టు ఇటు
ఆ అట్టా
ఆ అందరికిిరాయలకు ఉంటే ఇక ఊ నోళ్లో ఏమో కొంచెం
ఆ ఇప్పుడు ఓన్గా కట్టుకున్న వాళ్ళేమో ఎవళ ఇంట్లో వాళ్ళే ఉంటారు ఎక్కువ మాట్లాడ మామూలుగా
ఏకిరాయికున్న వాళ్ళ ఎవరింటికి రు పోతాం మాట్లాడుకుంటాం మంచనే ఉండే మన ఇంటికాడ ఎట్లా చేయ పెట్టుకొని తాగుతాం కూర్చొని పట్నే పెట్టుకుంటాం తాగుతాం తింటాం ఉంటాం
ఉ
అంచనే ఉంటారు ఏమన్నా ఫంక్షన్లు అయినా ఏమన్నా అయినా కాని పిలుచుకుంటాం
మంచిదే
అన్ని మంచిగా ఉంట ఆ అట్లా మంచిగానే ఉంటారు సొంత వాళ్ళకే కొంచెం ఎక్కువ ఉంటది అయ్యో మాకు సొంత ఇల్లు ఉన్నది కదా అని
కొంచెం ప్రౌడ్
ఆ మళ్ళా అందరూ రిచ్
అ
అ
ఓకే
సరే పిని ఆ సరే ఆ సరేండి